తు
హలో అండి హలో అండి బాగున్నారా అండి
బాగున్నామండి మీరెలా ఉన్నారండి
బాగున్నామండి ఏం చేస్తున్నారండి
ఏం చేయలేదండి ఊరికే ఉన్నాను మీరు మీరేం చేస్తున్నారండి
ఈ వీకెండ్ కి ఏ పిక్నిక్ వెళ్లాలని కా టయిట్ చేస్తూ ఉన్నామండి అన్ని ప్యాక్ చేసుకుంటా ఉన్నాను అవునండి మీరేలా మీరేం చేస్తున్నారండి
నేనేం చేయలేదండి ఇంట్లో ఉన్నానండి ఆ తిన్నానండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి
ఏం తిన్నారండి
చపాతి చపాతి ఆ కర్రీ తిన్నామండి ఉల్లాగడ్డ కర్రీ మీరండి
నేన అన్నం పప్పు అండి
ఆహా
పిక్నిక్ అన్నారు కదాండి ఎక్కడికండి ప్లాన్
ఇక్కడే అండి బెంగళూరు లో చిక్ మంగుళూరు కి ఎళ్తున్నాము
ఆమ్ అంటే ఊరికే షాపింగ్కి ఎళ్తున్నారా బయటికి
ఆ అవునండి
నేను ఇంకా పిక్నిక్ అంటే బయట అంటే మనం ఇంట్లో ఫుడ్ తయారు చేసుకొని బయటికెళ్ళి ఎక్కడైనా నేచర్ ఉన్న చోట
పిక్నిక్ ఇంకెళ్ళేసి అట్లుంచి అట్లే వెళ్తామండి ఫ్రెండ్స్ తో మేము కూడా వెళ్లి కలిసేసి అట్లా వెళ్తామండి
ఓకే అంటే మీకు మేం రీసెంట్గా దేవరాయని దుర్గా అని ఎళ్ళినామండి బాగుందింది పిక్నిక్ ప్లేసు
అవునా అండి
మీ అంటే చూడండి ట్రై చేయండి
ఆ వెళ్తామండి ఎప్పుడ ఎళ్ళారండి మీరు హలో
మేము రీసెంట్ గా వెళ్ళామండి వన్ మంత్ బ్యాక్ మా కలీగ్స్ తో మా ఫ్రెండ్స్ తో అంటే మా ఫ్రెండ్ వాళ్ళ కలీగ్స్ అండి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా మేం మేం వెళ్ళినామండి అంటే అక్కడ ఎట్లుంటుందంటే కొండ అండి కొండ మీద క్లౌడ్స్ ఉంటాయి కదండి అక్ అట్లా అండి బావుంటుంది వ్యూ మొత్తం అందరం బైక్ లో వెళ్ళనాం అనమాట
ఆ ఆ అండి
మొత్తం అందరం బైక్ లు స్కూటీ లో వెళ్ళినాము ఫుల్ బాగుందిందండి ఆ రోజు అయితే ఎట్లా అంటే మేము నడుస్కు ఆ బండి తోలుకుంటూ అసుంటే మొత్తం వర్షం అండి వర్షంలో బాగా తడిసి బాగుండింది ఆ రోజు సో అంటే నార్మల్గా మనం ఇంట్లో ఉంటే
అవునవునండి జలుబు చేస్తుంది కాబట్టి జలుబు చేసే ఫీవర్ ఆసుంది కాబట్టి
అవును కానీ జలుబు చేయడం వల్ల చ్ వ్ వర్షం నీళ్ళు మన మీద పడినప్పుడు మనకు జలుబూ తలనొప్పి వచ్చేస్తే చాలా మంచిది అంటా అండి తెలుసా అండి
ఆ అవునండి తడుస్తారు కొన్ని కొంతమంది వాటర్ కూడా తాగుతారండి వర్షం వాటరే తాగుతాను
మేమైత్ అంతే కాలేజ్ లో ఉన్నప్పుడు స్కూల్ డేస్ లో అండి హమ్ వర్షం పడితే పోయి బకెట్ పట్టేసి వాన్ నీళ్ళతో ముఖాలు కడుకునే వాళ్ళము ఇంకా ఇంకా బట్టలు కూడా ఉతుక్కునే వాళ్ళం అండి ఆ నీళ్ళ
ఆ అండి
అంటే వైట్గా అయితాయి బట్టలు అని
బట్టలు వైట్ అవుతారు మనుషులు కూడా వై వైట్ అవుతారండి
ఆహా
ఆ మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళండి ఆ మీరు కూడా ఒకసారి ట్రై చే
ఇ ఎక్కడండి అసలు ఇప్పుడు వర్షంలో వర్షాలే పడట్లేదు ఇంక ఏడ ట్రై చెయ్యాలండి
ఏమో అండి చిన్నప్పుడు మా చిన్నప్పుడు మా అమ్మా అమ్ మ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళండి
అవును ఇప్పుడు చెప్తారు కానీ వర్షాలే లేవు కదండి ఇంక యాడ తడుస్తామండి మేము
వస్తాయండి త్వరలో వస్తాయి అప్పుడు
మార్నింగ్ ఏమో మార్నింగ్ ఎయిట్కి మార్నింగ్ ఎయిట్ కి ఆఫీస్ కెళ్తే ఈవినింగ్ ఫైవ్ కి సిక్స్ కి సెవెన్ అయితుందండి ఇంటికి వచ్చేసరికి ఆ లోపల వర్షం వచ్చి చె వెళ్ళి కూడా వెళ్ళిపోయింటందండి నీళ్ళు కూడా అవిరైపోయి ఉంటాయండి
ఆ ఆవునాండి కానీ మనకు హోంవర్క్ పంటలు పండుతునే వర్షాలు పండు వస్తేనే కదండి మనకు పంటలు పండేది ఆ అండి మేము కూడా వెళ్ళాలనుకుంటున్నా
ప్లాన్ చేసినారండి
ఇప్పుడూ సడన్ గా మనము పిక్నిక్ ఎల్లాలంటే షాపింగ్ చెయ్యాలి కదా అండి
అవునవును
అందుకనేసి ఈ సాటర్డే అలా వెళ్ళేసి ఫస్ట్ షాపింగ్ చేసుకునేసి మంచి మంచి పెట్ పిక్నిక్ తగ్గట్టు మనం డ్రెస్సెస్ కొనాలనుకుంటున్నాం అండి నేను నా ఫ్రెండ్స్ వెళ్తున్నాం
ఓహో
అలా నుంచి మళ్ళీ సా సండే ఇట్లా పిక్నిక్ ప్లాన్ చేసామండి
హ
అట్లే పిక్నిక్ ఫ్రెండ్స్ తో ఇక్కడ నుంచే మనకు కావాల్సిన సామాన్లు అన్ని తీసుకు కొనేసి వంట చేసుకోని ఫ్రెండ్స్ తో కలిసి వెళ్దాం అనుకుంటున్నామండి
హమ్ బావుంటుందండి ఫ్రెండ్స
ఆ పిక్ ఫ్రెండ్స్ తో వెళ్తే చాలా మంచిగా ఉంటుంది అవి మనకు తగ్గట్టు ఒక కార్ కానీ అట్లా ఫ్రెండ్స్ తగ్గట్టు తీసుకనేసి ఒక కార్ తీసుకు కొనేసి అందులోకి వెళ్తే ఆ చూసుకుంటూ ఒక వ్యూ లాంగ్ మంచిగా పై బయట చూస్తూ వా మాట్లాడుతూ వెళ్తే ఇంకా బావుంటది కదా అండి
అవునవునండి
మధ్యలో ఒక చెట్టు ఎక్కడైనా దగ్గర ఆ ఆపేసి మంచిగా ఒక ప్లేస్ లో మనకు తగ్గట్టు మనం త్ అన్ని కావాల్సిన సామాలు తీసుకొనేసి చేయ్ మ మంచి గా ఫ్రెండ్స్ తో కలిసి చేసుకొని తింటే ప్రశాంతంగా ఉంటది కదా అండి
అవునండి అవునండి
ఆ అలా అండి మీరు ఎక్కడికి వెళ్ళట్లేదా అండి పిక్నిక్ ఫ్రెండ్స్ తో కొలీగ్స్ తో అట్లా వెళ్ళట్లేదా అండి
లేదండి మా ఫ్రెండ్సా అందరు ఒక్కొక్క దిక్కులా ఒక్కొక్కరు ఉన్నారు ఈమండి మొన్న అసలు మ చైల్డ్ హుడ్ ఫ్రెండ్ ఉందండి ఒక అమ్మాయి మేము త్రీ మెంబర్స్ ఉంటాం అనమాట చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదండి కాలేజ్ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చినారండి ఆమె కోసం అక్కడ నుంచి చి ఎక్కడ నుంచి చెన్నై నుంచి అ కల్ వాళ్ళ వాళ్ళ కలీగ్స్ తో పాటు నేను ఒకదాన్ని మా ఇంకో పాప ఒకతి మా ఫ్రెండ్స్ మేము ముగ్గురం మేము ముగ్గురం ఇట్లా వెళ్ళినం అండి మేము ముగ్గురు ఇట్లా ప్లాన్ చేసుకొని ఫ్రెండ్స్ తో అట్లా ఏం పోలేదు
అవునా అండి
ఊ మేము ఆ రోజు ఎట్లా అంటే మార్నింగ్ నైట్ నైట్ అనుకున్నాము అండి ఇరో రేపు ఏల్లుండి వెళ్ళిపోవాలా ఈ రోజు నైట్ ఫోన్ చేసింది ఎక్కడికైనా వెళ్దాం అనింది అ సరే అని చెప్పినా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చేసినారు ఇంగ సండే మార్నింగ్ బయలుదేరినాం అండి సాటర్డే మార్నింగ్ ఫైవ్ కి అట్లా బయలుదేరినాము బయలుదేరితే ఇ ఇంగా ఆ దారిలో సడన్ గా అంటే పెట్రోల్ గాని అన్ని కొట్టించుకొని స్టార్ట్ అయిపోయినాము బండి ఒకరు తక్కువ వచ్చింది ఒక ఒక్కొక దాంట్లో రెండు దాంట్లో ముగ్గురు ముగ్గురు నేను డ్రైవ్ చేస్తాను అన్నమాట ఆ ఇంకా వెళ్ళినాము వెళ్ళేసి అక్కడ పైకి కొంచెం ట్రక్కింగ్ ఉంటుంది అనమాట పైకి నడుచుకొని పోవాలి ఇంగ నడుచుకొని పోయినా ఉ తర్వాత ఇంకో దేవుడి దగ్గరికి వెళ్ళాం వరలక్ష్మి దేవుడు
ఆహా ఆ ఆ
ఆ తర్వాత అది చూసుకొని వచ్చేటప్పుడు మా ఫ్రెండ్ బర్త్డే ఉన్నిందండి ఇంకో అమ్మాయిది ఆడ రోడ్ లో ఆపినామండి కేక్ కట్ చేద్దామ అని చూస్తే వర్షం అసలు వదలేదండి ఆ రోజు ఫుల్ తడిచిపోయినామండి కారు కుంటా వచ్చేసినాం అండి మళ్ళా అట్లే ఆ వర్షంలోనే నడుపుకుంట వచ్చినాం అట్లానే కేక్ కట్ చేపించినాం అట్లనే తిన్నాం మళ్ళా అక్కడ నేరేడు పండ్లు చెట్లు ఉంటే అక్కడ కొన్ని నేరెడుకాయలు తినుకుంటా
ఆహ ఆ ఆ
బా ఎంజాయ్ చేసుకొని వచ్చినాము అండి ఆ రోజు
ఫుల్ ఎంజాయ్ చేశారు అయి
ఇప్పుడు ఇంకెప్పుడైనా ఆ మీరూ ఎప్పుడైనా ప్లాన్ చేస్తే చూడండి అంటే దేవరాయం దర్గా అని ఉంటద అనమాట దాబాస్పేట దగ్గర డిడీ హిల్స్ సెంటర్ దాన్ని బెంగళూరు నుంచి అరౌండ్ సెవెంటీ కిలోమీటర్స్ అట్ల అయతుందండి
ఓకే అండి మంచిగా వెళ్ళొచ్చు కదా అండి
ఆ చాలా మంచిగా వెళ్ళొచ్చండి రోడ్డు కూడా చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి హిల్ స్టేషన్ లోపలికి ఎళ్ తే మొత్తం అటు చూసినా నేచర్ ఉంటుంది ఇటు చూసినా నేచర్ ఉంటుందండి
ఓకే అండి తప్పకుండా ఈసారి వెళ్తాము మేము కూడా
మీరు అంటే చిక్పేట్ చూసుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారండి
చిట్పేట్ చూసుకునేసి ఇక్కడే మాకు దగ్గరలో ఉన్న ఒక గుడికి వెళ్దాం అనుకుంటున్నాం అండి శివాలయం కు అట్లా వెళ్దాం అనేసి ఉన్నామండి
ఆహా అంటే టెంపుల్కి వెళ్తున్నార అనమాట
టెంపుల్కి వెళ్తున్నామండి
హా నేనేమనుకున్నానంటే మీరు పిక్నిక్ అన్నారు కదండి నార్మల్గా పిక్నిక్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఆ ఇంట్లో కొంచెం ఫుడ్ తయారు చేసుకొని ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ మెంబర్సు ఫైవ్ సిక్స్ మెంబర్స్ స్టార్ట్ అయ్యి ఒక దగ్గరికి వెళ్ళి ప్రశాంతమైన చోటా అంటే లేక్ ప్లేస్లో గాని లేకుంటే అక్కడ ఎక్కడైనా గ్రీనరీ ఉన్న చోట దగ్గర గాని వెళ్లి అక్కడ అందరూ ఫ్రూట్సు ఆ అట్లా అన్ని తినుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా బాగుంటుందండి. అట్లా అనుకున్నానండి మీరు పిక్నిక్ అంటే
ఫస్ట్ అట్లే అనుకున్నామండి మళ్ళీ మా ఫ్రెండ్స్ ఉండేసి అట్లా చప్ ప్పరండి మనము షాపింగ్ చేసుకొనేసి అట్లే వెళ్దాము ఇప్పుడు చెప్ గుడి మధ్యలో చూస్కోనేసి వెళ్తాము అనేసి చెప్పారండి.
ఓహా
ఆన్స్
ఓకే అంటే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారా అనమాట మీ కలీగ్స్తో.
అడ్వాన్స్ చేయలేదా అండి
చ్ లేదండి నేను ఇంటికి వెళ్తున్నానండి అక్కడ మా పిన్ని వాళ్ళ పొలంలో ఏదో పనుంది అది చేపిచ్చలంటా
ఔహా
అందుకని అక్కడికి వెళ్తున్నానండి లేకుంటే నేను ఒక్క రోజు కూడా ఇంట్లో
హలో
కుదురు ఉన్నానండి నేను హలో
అ ఆ వినిపిస్తుందండి చెప్పండి ఆ వినిపిస్తుందండి చెప్పండి.
నేను అసలు ఒక్క రోజు గాని కుదురుగా ఉండనండి ఇంట్లో. అలాంటిది ఈ సాటర్డే అ ఈ సాటర్డే కూడా ఎక్కడుంటున్నానండి ఇంట్లో బయటికే వెళ్తున్నాను.
అదే అండి మేము కూడా వెళ్ళాలి ప్రతి వీకు ఎక్కడొ ఒక చోటికి వెళ్ళేసి.
అవునండి ఈ ఏజ్లో కాకుండా ఇంక ఏ ఏజ్లో అండి ఎంజాయ్ చేస్తాం మనం. చెప్పండి మీరే మూసలోళ్ళు అయిన తర్వాత అడుగుడు బయటకి పెట్టలేము అప్పుడు.
అసలు పెట్టాలెండి అప్పుడు
పెళ్ పెళ్ళి అయిన తర్వాత యెల్దం అంటే పెళ్ళైయిన తర్వాత మొగుళ్ళు ఎలాంటి టోళ్ళు వొస్తారో ఏమో.
తెలియదు కదా అండి మనం చెప్పలేము మన లైఫు మన చేతిలో లేదు కదా అండి.
అవునవును అండి
అంతా ముందే రాసి పెట్టింటారు దేవుడు
ఉ ఇంకా అందుకే ఇప్పుడే వు ఈ టీనేజ్లోనే మంచిగా అంటే టీనేజ్ అంటే యూత్లోనే మంచిగా చ్ జాలీ జాలీగా అంతా తిరిగేయాలి అంతా చూసేయాలండి.
అవునండి మళ్ళీ మనకు ఇంకో లైఫ్ ఉంటాదో లేదో తెలీదు కదా అండి అందుక్ కనే ఉన్న లైఫ్లోనే మనం ఎంజాయ్ చేస్తూ వెళ్లాలి కదా.
అవునండి ఇంకేంటండి
చెప్పాలండి మీరు మీరు మంచిగా ఎంజాయ్ చేస్తున్నట్లు ఉన్నారు. హలో హలో హలో హలో హలో. హలో. హలో. హలో.